ఆ
తన్న
ఏం చేయలే ఇప్పుడే స్నానం చేసి పనంతా అయి నేను స్నానం చేసి వచ్చా ఫోన్ చేస్తున్నావ్ మా అత్త ఫోను వచ్చింది అని చెప్పింది
ఆ ప్పిద్దా
అమ్మాయి ఈ రోజే చెప్పింది ఈ సంవత్సరం నుంచే
ఆహా మీ పలం ద ఒకడ మన కల
అంత సీన్ లేదు అ పోదన్నా ఫోన్ వస్త ప నక వైచ్చ నా
ఆ
అందుకనగాని రెండు సార్లు మా అమ్మ ఒకసారి చేసింది నేను ఒకసారి చేస్తున్నా పొద్దును కాదే ఇప్పుడు
ఆ
అందుకుగాని చెప్పినట్టుంది మామూలుగైతి చెప్పది నేనే చూసుకోవాలా ఊ ఏంది మెస్లా ఎం కూర
ఏం కూరలో రోజు చేసేదే ఇంకా ఈ మధ్య ఫ్రై కూడా తగ్గించేస్ న మధ్యాహ్నం ఫ్రై కూడా పెట్లే
గ్యాస్ లేనప్పుడు గ్యాస్ లేనప్పుడు అన్ని తగ్గించేస్తారు
మరి ఇప్పుడు ఒచ్చి అన్నము బీన్సు తాలింపు
ఆ
బీన్స్ బీన్స్ బీ బీన్స్ ఫ్రై చేస్ సున్నారు
ఆ
ఊ పచ్చడి
ఏం పచ్చడి
తెలుసు పచ్చడి మళ్ళీ పప్పు రసం
ఉమ్
ఉమ్ అదే
వంకాయ పప్పు
ఇంట్లోనా
కాదు వంకాయ బజ్జి చేసానం పొద్దున్న టమాటా ఎరగడ్డ వాడుచుకొని వచ్చా కదా మేమిద్దరం అద వేసుకుంద అన్న ఆమెకి వంకాయ బజ్జి వేస్తే అమె అసలు వేసుకోదు
ఉమ్
ఇంకా రెటే ఏ ఉంది
హ
ఉమ్
హు హు
నిన్నా అటు బెండకాయ కూర ఉండే న్సుకుంట తినది నిన్నటి బెండకాయ కూర ఉంటే తినిపించ తినాలి బట్ల కదా పెద్దబకిట్ ఎండ బట్టలు ఉన్నాయి
ఆ వాషింగ్ మెషీన్ కేదం పెడదాం ఉమ్
ఉమ్ ఎ ఏడుపు ఎప్పుడ ఆపేసిందమే
ఇప్పుడు ఉతకలేనప్పుడు ఏసుకోవాలి కదా
ఆ
ఇప్పుడు నేను ఉతకలేనని చెప్పి ఏసుకో అంతే
అయ్యో రామ నువు ఎట్లా చెప్తున్నావ్ తెల్సా ఏదో పోనీలే అనుకునే మనుషులు చెప్తాం చూసావా అటు చెప్తున్నావు నువ్వు
ఉ హ్
అ రకం కాదమ్మా ఇడా
ఉమ్
అరె బత అది కుకరకాయ తం బోతుంది
హ్ హు
హ్ హ్ ప్రజా తె మీ పోయేసి వస్తాను మీ బాబాయి కి వస్తాడంట రెండు రోజులు
హ్ ఆ పిల్ల వల్ల గా దు నువు చేసిన చష్టలకి హ్
తనేస్
హ్
మేము అదివారం
హా
నువ్ వస్తే నాకేంపనీ నువ్వు రాకపోత్ కానీ నువ్వన్నా చేసి పెడుతున్నావా మేం అదే అనుకుని సో కమ్మగా అయిపోయాన వస్తే ఆయన కేం పని రాకపోతే ఆయానా కేం పని
హ్
నేన్ పోవల్సింది నేను పోయి చూస్తాన్ గాదా
హా
ఉమ్
వేట్టున్న పొయ్యిలో ఎత్తుకొన్ బోయ్యి ఏంది గడ్ది గడ్డి పెట్టేసి ఇత్త ఫోన్ మాట్లాడు పోతె వచ్చేసి అన్నం పెట్టుండి సరిపోయింది. నిన్న డు శవంతంత ఫోన్తే ఎక్కలగా ఆ
అ మీ ఎప్ప అ మీ
ఏం చేస్తున్నారు
నేను కూడా ఇంటికి బోల్ను ఉన్నా సో మా అమ్మ సోమవారం రా సోమవారం రా లేకుంటే రేపు పే రానుమా అమ్మా
సోమవారం పోతే అటెండెన్స్ పోద్ది కదా
ఆ అదే ఏంది అసలు ఏమున్నా నేను తీసుకునింది సప్లికి త్రీ డేస్ హాలిడేస్ ట్యూస్డే వెన్స్డే థర్స్డే మళ్ళీ ఫ్రైడే నుంచి ఫ్రైడే నుంచి కాాల వేసుకొచ్చిన బళ్ళు పపి ఏమంది అది ఎప్పుడు అ బట్ ల్యాబులు అట్టే మనపిన్ రోల్ నెంబర్ వన్ ఎన్ని రోజులు లేటు వచ్చింది నాకంట అ నా క ఎక్కుంది పదకొండు ఉంది
ఎవ్వరా
ఆ ఇంగ రోల్ నంబర్ వన్న
ఆహా
ఆా
హ
ే నాకు తొమ్మిది ఉ ఇ ఇల్లు మరులులు ఆ
నిన్ను కాదులే అన్నం పెట్టున్నా ఏంది
ఆ మళ్లీ మీ రూమ్లో బాగ
అప్పుడా
ఆ అప్పుడు పిపీ వన్ సబ్ ఫ్రిజ్ తీసుకునే వాళ్ళకి అందరిక ఎక్కువ అటెండెన్స్ ఉంది నేను పిపీ టూత్ర మూడు రోజులు తీసుకున్న నాకు అటినెన్స్ లేదు
పెళ్ళి కి వెళ్ళినప్పుడు నుంచిినే వస్త లే
ఆ
శిరిష నా పిన్నెస్ ఉంధా
ఆ ఆసలు ఆ అటెండెన్స్ నమ్ముకుడధాసలు
ఉమ్ మరి ఆమె క్లాసుకి ఎన్నో తెలుసా ఆమె గేమ్స్ ఆడిపిచ్చింది. ఆ రోజు అటెనెన్స్ ఏసుకోల పేపర్ లొ ఏస్ కొని పోయింది.
ఆ
అవన్నీ అడిగితే మాత్రం మనం తప్పు
ఆ ఒక్కసారి ఐతే అట అటెనెన్స్ అటెనెన్స్ అటెనెన్సె ఎయ్యదు ఒగోసా సార్ అయితే అసలు
ఆ
రెండు క్లాసులు మూడు క్లాసులు తీసుకొనిద్ది ఒక క్లాస్ కె సిద్ధి
నిన్న కూడా ఉంటయి ఇలాగే ఉంది. రాసిన కంటెంట్ సెట్ అయితేనే ఇత్తదంట లేదంటె లేదంట. పొద్దున్ చుస్ థె మరి సాయ
ఆ ఒకటి నేను చేసింది రెండ ఏసిందో
కొనున్నాడు కాలేజీ అయినా ఈ పిల్ల ఫిర్దౌస్కిచ్చాడు ఇమనేసి తీసుకొని కూడా వెళ్ళిపోయాడులే అటెనెన్స్
ఏమన్నా చేసుకోనిలే కన్న నేషన్ బెడితె నెన్ మాత్రం కట్ నేను రివర్స్ఎ అవుతా చూసుకోని
ఎవరు పెడతారు ఎవరు పెడతారు నేను దానికోసమే కద వస్తున్నాను సు సగము
ఆ ఇ అయింద వచ్చినోళ్ళకి ఒకె అటెనెన్స్ రానోళ్ళక్
ఆ మోక్షం ఎప్పుడు వారానికి రొండు సార్లు అయింది నన్ని చూసి తిన్నాడా వాడికి ఎంత పడుతాది చూడమ్మ
అంతెక్కడకంటే పొద్దున్న పొద్దున్న అటెనెన్స్ తీసుకోమని చెప్పల్లా
అవును ప్రిన్సు మైండ్ ఉండి కాని చేస్తే ఆయనకి
పొద్దున అటెనెన్స్ ఆ అదిను అదిను ఇన్చార్జ్ది తీసుకోవాలం తె
ఇన్ఛార్జ్ కూడ ఏముంది ఆయన ఒక్కోసారి ఏసు కుంటాడు ఒక్కోసారి ఏసుకోడు.
ఆ కానీ తెలిసిద్ది కదా ఆయనకి ఎవరు వస్తన్నారు రోజు ఏమి అనేసి
మొహాలు చూస్తాడు కాబట్టి తెలుస్తది. ఉ
పెద్ద ఓవర్ ఆక్చన్ మళ్ళీ నాకు మండింది తెలుసా
హు దాంట్లో చూస్తే కాలేజీ పెట్టి టూ వీక్స్ అవుతుంది టూ వీక్స్ కదు త్రీ వీక్స్ ఏమొఅవుతుంది నేను టూ వీక్స్ లీవ్ పెడితే వన్ వీక్ అసలు మీకు అటెండెన్స్ లేదు నాకు అట్
ఆ ఎందుకట్లా
ఆ వన్ వీక్ అసలాన్ పెక్షనా అవి ఇవి జరి నాయి కదా అసలు మీకు ఓకేలా నేనంటే లీవ్ లో ఉండాలి మీకు అసలు ఇలా తర్వాత నాకుండేది వన్ వీక్ లీవు్
ఆ
ఇంట్లో కూడా ఒకరోజు సెలవు పెట్టాను నేను అంతే
ఆ
పట్లా
ఏమి చేయలో నైంటీ పర్సెంట్ డేటా అయిపోయిందంట
మంచిది
టెన్ పర్సెంట్ ఉంది
హు
హ
ఈ పిల్ల దన్న కీమో నీను కాల్ చేస్తా తనేను
నెట్ సరిగ్గా రావట్లేదు అని
కాదు దీంట్లో కాదు
అవు
మాములు కాాల్ చేసక కాలేజ్కి వచ్చి రిటర్న్ అయిపోయాను కదా నెట్ నుంచే చేశాను నేను ఆ పిల్లగవ అక్కన వచ్చేస్తుందేమని ఇంటికాడ నాకు తెలిసినప్పుడే చేసా ఇంటి దగ్గర చేస్తే నెట్ ఆపేసుకోొని కూర్చోని నెట్ చెప్పాలి కాలేజ్ లేదని చేసి చేసి చేసి కుదిరేసి తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో చూసు పని ఆపేసి ఛార్జింగ్ పెట్టిందట
ఆ
అసలు రాలేదంలే ఆ పిల్ల నేను నిహారిక ఆ పిల్ల నా కేను చెప్పింది గాని నిహారిక
ఆ
నేను వచ్చా అక్కడ ఉందాం లేన్న లెక్కలో వచ్చా ఆళ్ళ వాచ్మెన్ కులు మీ అన్న ఉండంగానే కాలేజ్ లేదమ్మా అని అన్నాడు
ఆ
చక్క ఇరుక్కున్నా నేను ఇంక ఎందుకే కన్నాడు
ఆ
అచ్చంగా అది ఉండిపోతే సాయంత్రం వస్తా పోనన్నా ఎక్కాల అన్నాడు గమ్మగ ఎక్కేసా ఇంకే ఇక మాట్లాడితే గొడవై పొద్దనేసి
ఆమ్కేం పన్లేదా చ్ నంకి ఇంకా నేను ఇంగ ఆయన పొద్దున్నే
హ్మ్ లేదులే అడుగ్ గు అని అన్నాడు నే నే నేను చేసిన పనే లే అడుగాయన్ని ఎవరు లేరు ఇప్పుడు జిమ్ముతున్నారు మీ వాళ్ళు అని అన్నాడు ఇంక అడక్కపోయనకో డౌట్ వస్ తప్పటికి ఏంది యూనిఫామ్ కదా సివిల్ ఏంది అని అడిగాడు సివిల్ పెట్టారు మాకు అని చెప్పిన
ఆ
లేదే స్వాప్ కుంతి కాలేజ్ ఓల్కు ఉం చాలా వరకు స్కూల్స్ లేవు కాలేజెస్ లెవ్ ఈ రోజు ఎందుకని అడిగాన్ పరిగే ఆయన ముందరడీగా ఆయన ఎట్టా కొట్టిలా అడుగమ్మా అని ఉంటే అయిపోయిన్ను ఆయన లేదమ్మా ఈ రోజు రేపు నన్నాడు
ఓ
ఇంకెక్కు నువ్ బండన్నాడు
హ్మ్
మ్మ్ గంమ్గ్ ఎక్కేసోచ్చ ఫోన్ జేస్తా ఉంది
ఉం కానియితే ఇ ఇంకేముందిలే తర అయి ఇంద్ లే
అవునయిపోయింది
ఉ మీ మమ్మీతో మాట్లాడి
అదే మాట్లాడేసి మెసేజ్ చేస్తా అందుకు
ఆ సరే బయ్